హలో
హాయ్ అండి
హయండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
మీకు అలా అక్కడ మీ ఇంటిలో కానీ ఇంటిపక్కలు గాని ఆవులు గొర్రెలు అలా పెంచుతారండి
ఆ పెంచుతారండి మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటాయి మా ఇంట్లో ఏం లేవండి
పిల్లలకి బర్రె పాలు తాపిస్తారా లేకపోతే
బర్రెపాలే తాపిస్తానండి అంటే వేరే వాళ్ళు తీసుకొచ్చి మార్నింగ్ తీసుకొచ్చి పోసి వెళ్తారండి
ఆహా అక్కడ మీ పక్కన వాళ్ళు పోయ్యరాండి మీకు
మా పక్కన వాళ్ళు వాళ్ళ దగ్గర కొంచెం మంచిగా ఉండదనేసి వాటర్ ఎక్కువ పోస్తారని
అంటే ఇళ్లలో దగ్గర కూడా పౌడర్ వేస్తారా
వాటర్ వాటర్
వాటర్ పౌడర్ అన్నట్టుంది
వాటర్ కొన్ని ఎక్కువ పోషిస్తారని
ఇప్పుడు వచ్చే పాలు ప్యాకెట్లలో పాలు బాగోట్లేదు కదా పిల్లలకి ఎలా
ప్యాకెట్ ఏమి తాపియానండి నేను చిన్నప్పటి నుంచి అయినా ప్యాకెట్ ఏం పెట్టట్లే పెట్టను వీళ్ళకి
మేమ్ కూడా అంతే అండి ఇక్కడ బర్రెలు ఉంటాయి మా ఇంటి దగ్గర పక్క వాళ్ళు కి వాళ్ళు బానే పోస్తారు ఆ వాళ్ళ దగ్గర పోయించుకుంటాం
మ్మ్ నావల్ తిన్ తిన్ దగ్గర పుల్లు సత్తాయించుతాడు పెద్దోడు
మ్మ్ అక్కడ ఇంకా ఏ ఏ జంతువులు పెంపుతారండి
ఇక్కడ ఏం పెంచరండి ఒక బర్లు కోళ్ళు మా ఇంట్లో అయితే ఏం ఉండవు ఆ కోళ్ళ శబ్దాలు వస్తాయి బాగా మార్నింగ్ మీకు ఒక కాల్ చేసింటి చూడండి
మ్మ్
మా సిస్టర్
ఓన్ సిస్టరా
అంటే మా పిన్ని వాళ్ళ కూతురు
మ్మ్ హు
కాల్ చేద్దాం అనేసి చేసినారు మార్నింగ్
మ్మ్
చేసినప్పుడు నేను వేరే దగ్గర ఉన్నా అనేసి అంటే ఇపుడు రేప్ మళ్ళీ కాల్ చేసినా నేను ఫోన్ చేసినాను ఎందుకని అంటే మాట్లాడదామని చేసిన అని అన్నదిరా
మ్మ్
అయితే వేరే అక్క నెంబర్ ఇస్త తీసుకో అనేసి చెప్పింది ఇగ
ఆహా
అప్పుడు ఇది ఇయ్యగానే చేసాను మీకు కాల్ చేసే కలవలేదు
నేను పాపను తీసుకురాడానికి వెళ్ళాను మ్మ్ వచ్చినాక చూసుకొని మళ్ళీ చేసాను
కాల్ చేస్తే కలవలేదు అనేసి మెసేజ్ పెట్టాను
మ్మ్
మ్మ్
ఇంకా అక్కడ ఏమై జరుగుతాయండి ఫెస్టివల్స్
ఫెస్టివల్స్ బతుకమ్మ ఇప్పుడు శ్రావణంలో బోనాలు చేస్ తారు
మ్మ్ ఇప్పుడు ఇది ఆషాఢ మాసం కదా
ఆ ఆషాడంలో ఏం చెయరు ఇక్కడ
ఆహా అది కాదు కొత్త పెళ్లి కూతుర్ని అత్తవాళ్ళ ఇంట్లో ఉంచరు ఎందుకని
అత్తయ్య వాళ్ళది ఫేస్ చూడొదు అంటారండి ఎందుకనేది నాకు కూడా తెలీదు
అవునా
మ్మ్
అదే నాకు డౌట్ ఉన్నింది అడిగితే ఎవరు క్లారిటీ ఇవ్వలేదు
మ్మ్ హు అత్తయ్య వాల్ల ఫేస్ చూడొదు అనేసి వెళ్ళాలని చెప్ తారు కాని ఎందుకనేది తెలీదు
మ్మ్ హు
ఉ
అమ్మ వాళ్ళు ఇంటికి ఏ ఏ పండుకు వెళ్తారు మీరు
నేను అన్ని పండుగలు కి వెళ్తా
అంటే అత్తగారి ఇంట్లో చేసుకోరా పండుగ
తక్కువ ఇక్కడ ఉండడం ఇంక ఇప్పుడు చిన్న పిల్లలు కదా
హ్మ్
ఇప్పుడు ఇంతకు ముందు వాడు స్కూల్ కి వెళ్ళపోయది ఇద్దరు చిన్న పిల్లలే కదా ఇక ఊరికే వెళ్తూనే ఉండేది వీక్ ఆఫ్
హ్మ్
అట్లా వెేళ్ళొచ్చేది
దగ్గరేనా అమ్మ వాళ్ళు ఇల్లు
ఆ దగ్గరే అండి టెన్ కిలోమీటర్స్ మాకు ఇక్కడ నుండి
హ్మ్ మాకు ఐతే అప్ అమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ నుంచి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ తే వచ్చది
ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్
ఆ చాలా దూరం ఒక దేశం దాటి వెళ్ళినట్టే ఉందిది
మాకి టెన్ కిలోమీటర్సే ఒక్ ఊరికే వెళ్ళి వస్తేనే ఉంటాం ఎప్పుడు వెళ్లాలీ అనిపిస్తే అప్పుడు వెళ్ళడమే ఫెస్టివల్ అని ఏమి ఉండదు
ఆరెంజ్ మ్యారేజా మీది
ఆ అరేంజ్ మ్యారేజే అండి మాది అరేంజ్ మ్యారేజే మాకు చుట్టాలు
ఉహు
అంటే మా ఆడబిడ్డని మ నానమ్మ వాళ్ళ అక్క కొడుకి ఇచ్చారు మా బాబాయ్
హ్మ్
అట్లా కొంచెం చుట్టాలు
మీరు ఏ వంటకం స్పెషల్ గా చేస్తారండి
ఏ వంటకం అంటే మావోడు స్పైసీ ఫుడ్స్ తింటాడు బిర్యానీ మ్యాగీ ఫ్రైడ్ రైస్ లాంటివి తిన్ తింటాడు కాకపోతే రోజూ తినడు ఎప్పుడో ఒకసారి
రోజు పెట్టకండి అవి హెల్త్ని పాడ్ చేస్
తినడు అసల్ ఎప్పుడో ఒకసారి ఈ వన్ మంత్ లో ఒకటి రెండు సార్లు
హ్మ్
అది కూడా ఎప్పుడన్నా ఇక ఫుడ్ తినని రోజు బెండకాయ కూర అంటే చాలా ఇష్టం వాడికి
హ్మ్
బెండకాయ ఫ్రై చేస్ పెట్టాలి ఇంగా వాడే తినేస్తాడు గబా గబా
బెండకాయ ఫ్రై అంటే మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఏరుకొని ఏరుకొని తింటుంటారు
ఏరుకొని తింటా ఉంటాడు బాగ ఇష్టం వాడికి ఆలుగడ్డ బెండకాయ్
హ్మ్
దొండకాయ్ తక్కువ ఆ ఎగ్ ఫ్రై తింటాడు హు అవి ఎక్కువ తిన్నడు తక్కువ్
ఆ
హు
అటువైపు ఏమన్నా చెరువులు ఉంటాయా అండి వాగులు కానీ కాలవలు కానీ
ఉ చెరువు ఉంది రెండు ఉంటాయి మా ఊర్లో ఇక్కడ ఒకటి గంగమ్మ టెంపుల్ ఉంటది
ఆహా అలా కాదు వాడుకునే చెరువులు నీళ్ళులు ఊర్లలో లోకి వదులుతారు కదా అలా అలా ఉ చేరువు వాగులుంటాయా అండి
ఏం లేవ్ ఇక్కడ మా దగ్గర
ఇక్కడయితే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అయితే చెరువులు ఉన్నాయి ఆ నీళ్ళే ఊర్లోకి వదులుతారు అన్నట్టు అంటే వాడుకోవడానికి కానీ ఆ ఇప్పుడు ఆ నీళ్లే వాడుకోవాలి చెరువులో నీళ్ళు వదులుతారు
ఆ
అమ్మ వాళ్ల ఊర్లేమో వాగు ఉంది
ఉహు
ఏపీ
ఏపీలోనా ఎక్క నుంచే వస్తయి కొన్ని కొన్ని
ఉ
ఉహు
అమ్మో నాకొద్దు
మీర్ వెళ్తారా ఫెస్టివల్స్ కి
నేను వెళ్ళేది ఒక్కదానికే మా అమ్మ ఉ ఆ అది కూడా అటువైపు పీర్ల పండుగ అంటారు తెలుసిందో
ఆ పీర్ల పండగ ఇక్కడ గూడా చేస్తారు
ఆ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఆ పండగ బాగా చేస్తారని దానికి మాత్రం వెళ్తాను మిగతా పండుగల కె ఏమో ఇక్కడే చేస్తా
అక్కడే చేసుకుంటారు అయినా ఇగా లాంగ్గా పోవడం అంటే కొంచెం ఇబ్బంది
అది గాకుండా అత్తమ మేము మేముంది ఇద్దరమే మీర అందరు అక్కడికి ఎ ళ్ళిపోతే మేము చేయాలి ఆ మేము కూడా చేసుకోమని అంటారు అందుకనేసి ఇంకా ఇక్కడే ఉండిపోతాం
ఎంత మంది అండి
మా ఆయన మా ఆడబిడ్డ ఇద్దరే
ఇద్దరేనా మీ ఆడబిడ్డ వాళ్ళు ఫ్రీగా ఉంటారా మీతో
ఆ చాలా ఫ్రీ నాకు సెకండ్ మదర్ లా ఉంటారు బాగా చూసుకుంటారు అత్తమ్మగా అలా ఏం లేదు నాకు అత్తమ్మ గాని మామయ్య గాని ఆడబిడ్డ గాని మా ఆయనగాని వీళ్ళందరిలో నేను ఒక చిన్న పిల్లలా బిహేవ్ చేస్తూ ఉంటాను
హ ఆ
నన్ను కూడా వాళ్ళు అలానే చూసుకుంటారు అంటే నా ఏజ్ తక్కువ బి మా ఆయన కన్నా టెన్ ఇయర్స్ తక్కువ నేను
అమ్మా హ
బ అలా ఒక చిన్న పిల్ల అనే ఫీలింగ్‌తో చూస్తూ ఉంటారు
ఆ
మా ఆడబిడ్డకు కూడా మా ఆడబిడ్డకు కూడా పెళ్లయి ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు
ఆ మీ ఆడపడుచుక
ఆ నాకేమీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు చిన్న పిల్ల
అవునా
ఉమ్మ్
మా వాళ్ళకు కూడా పెద్ద వాళ్ళే ఉన్నారు మీ పెద్దమే కొంచెం ఫ్రీగానే ఉంటది ఎప్పుడో ఒకసారి ఆమె కూడా కొంచెం రాక్షసి అయితది ఇంగ చిన్నమె అయితే ఇంకా అసలే ఉండదు ఎప్పుడు ఫ్రీగా ఉండద్దు ఆమెతో ఇక కుల్లుకుంటా ఉంటంది
నాకు అలా అసలు ఏం లేవు కుళ్ళుకోడాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోడాలు అలా ఏం లేవు
చానా ఉంటాయి మా సైడ్ ఆడ బిడ్డ దగ్గర మళ్ళా వాళ్ళే మాకు రిలేషన్స్
ఓ
అ
ఉమ్మ్
ఉమ్మ్ అయితే వాళ్ళ అమ్మకి చెప్తా ఉంటారు నువ్వెందుకు చేయా లి నువ్వు ఎందుకు చేయలి అట్లా నువ్వెందుకు ఇయ్యాలి నీ డ బ్బు నీ దగ్గర దాసుకోవాలి
ఆహ్
అట్లా చెప్తా ఉంటు నువ్వు పని ఎందుకు చేయాలే ఆమె చేసుకోదా
ఉమ్మ్
అట్లా
మా ఆడబిడ్డ అలా అసలు ఏం చెప్పదు
ఇక వాళ్ళు వచ్చిపోయినప్పుడు కొంచెం వేరేలాగా ఉంటది మా అత్తయ్య
ఆమ్ అలా ఏముండదు అసలు మాకు నాకైతే ఇంట్లో నేను అమ్మ య్యా వాళ్ళింట్లో ఎంత ఫ్రీగా ఉంటానో ఇక్కడ కూడా దానికన్నా ఇంకా డబుల్ ఫ్రీగా ఉంటాను
అట్లుంటేనే మంచిదండి కొన్ని రోజులు ఎప్పుడో ఏ ఊరికే ఉండేవాళ్ళం అయితే కాదు కదా
ఉమ్మ్
కొన్ని రోజులు మనది అంతే లైఫ్ ఉన్న లైఫ్ ని ఎంజాయ్ చేసుకోవాలి
సరే అండి మరి
ఆ ఓకే అండి అకన్ హీ